శివరాత్రి రోజు స్నానాలు చేసి పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకొని చేద్దార్లు, బొంతాలు అన్ని పిండుకొని మంచిగా రెస్ట్
శివరాత్రి అన్నం, అన్నం తినకుండా
ఒక్క పొద్దుండి. పండ్లు, ఫలాలు అ మంచిగా దేవున్ ఆ శివుడు ఇక నచ్చిన భోజనాలు ఫలహారాలు అలంకారాలు ఇల్లు కడుక్కొవాలి శుభ్రంగా స్నానాలు చేసి వక్కపోద్దుండి
ఆ గుడిని బాగా అలాగ అలంకరిస్తారు వాళ్ళు
గుడికి వెనుకల ఇది ఎల గుడిఉరులి గుడి ఉళ్యేకెళ్ళి కొబ్బరికాయలు కొట్టి మంచిగున్నవత్ పిల్ల మంచిగా ఉంది చేసుకొని
గుళ్ళో మాత్రం చాలా శు ు ప్ర్రాద ఏ మంచిగా
పాలభిషేకం పుష్పాభిషేకం చేసుకుంటారు
నితొ రాగం పత్త వచ్చా పూజాలన్నీట్ల అన్ని విధాలా బాగా జరుపుతారు
ఇగొ బుక్స్ అంటె చూడడు నాకు బాగా ఇష్టం శివరాత్రి చాలా ముఖ్యమైన పండుగ శివుడు మూడో కన్ను తెరిస్తే ప్రపంచమే ఉండదు అ చెప్పుకుంటారు
శివరాత్రి శివరాత్రి బాగుంటది చాలా బాగుంటది మొత్తానికి
పూజలు దేవుడు అన్ని మంచి మంచి మొక్కజొన్నా పావాయి తినడం అన్ంచగడ్ అ ధనసట్టదు శివరాత్రికి ఇష్టవమ్ శివునికి ఇష్టం పద్దత్ ఉత్తమైనది క్యన్న్సెగడ్డరన్స్
చాలా పవిత్రమైన పవి చిత్రలొ ఉండి పూజలు వ్రతాలు చేస్తా ఉంటారు చాలా
కడగడం చేయడం నీటిగా ఉండడం కొత్త బట్టలు ధరించడం కొబ్బరికాయలు కొట్టుకోవడం ఆయకాయలు వండుకోవడం న్తెవేద్యాలు పెట్టడం పండ్లు పూలు ప పసుపు పాలతోటి పస్ అన్న వొళ్ళో పెట్టుకొని
చిన్న పిల్లలు పెద్దాలు పూజలు గుళ్ళు గుళ్ళకి పోయి చాల అన్నం
ఎట్లా నిద్రపోకుండా ఆట కేల ఎల్లెది
పెద్ద అంతా అందరూ ఆనందంగా పోయిం గుళ్ళో పూజలు గిట్ల జరిపిస్తారు ఎవరొ ఫొన్ చెసింది శివా శివరాత్రి అంటే చాలా పెద్ద పండగ
నైట్ అంతా సినిమాలకి పోయి మళ్ళీ పొద్దున్న ఐదు ఇంటికి లేసి మళ్ళీ దీపం వెలియి దీపం వెలిగించి మల్ల ఐదు నిద్ర పడుకొని పనులు కి సినిమా హాల్
చాలా ఆనందంగా జరుపుకుంటారు పడుగలు పొద్దున్న నుంచి పూజలు వ్రతాలు ఉపహారం హు ఆ ఉపవాసాలు చేసుకుంటా
మంచిగా చేసుకొని ప్రత్యేకంగా పూజలు చేసుకొని
ఉపవాసాలు ఉండి రాత్రి వరకు నిద్రపోకుండా
మల్లా తెల్లర గంటలు లేసి అన్ని పూజలు పురస్కారాలు అన్ని చేసుకొని మా దీపం ముట్టించుకొని
అన్ని విధల మంచి మంచిగా పద్ధతిగా జరుపుకొని ఆనందగా ఇళ్లకు వెళ్ళిపోతారు రాత్రి పూట
మంచి ప్రత్యేకమైన పండుగ శివుని పండుగ అంటే చాలా అద్భుతంగా మస్తు వైభవంగా
చాలా చాలా బాగా వైభవంగా కన్నుల పండగ ఈ ఉన్నగా చేస్తారు జనాలు చాలా చాలా మంది,
గూలో పూజలు చేస్తా ఉంటారు
మీరు చూడు చూస్తా అంటే ఆ పడుగ చూడాలనిపిస్తది గుడిలో వెళ్లి చూస్తుంటే చూడబుద్ధి అయిది
పెళ్ళ అయిన వాళ్ళు పెళ్ళ పెళ్లి కానళ్ళ పెద్దలు చిన్నాలు ఉందరు అందరూ పోయి గుడికి గూలో పూజలు వ్రతాలు ఉపవాసాలు
పాల అభిషేకమా శివునికి అన్నీ చేస్తా హు ఏడు స
శివ పార్వతికి అభిషేకాలు చేస్తా ఉంటారు ఆ రోజు చానా చాలా పెద్ద ఆ పండగస్తారు వాళ్ళు కాబట్టి అంత పవిత్రంగా పూజలు చేస్తాారు వాళ్ళు
కాబట్టి శివరాత్రి అనేది చాలా పెద్ద పండుగ భావిస్తారు